ఆ ఏం చేస్తున్నావురా వర్షం పడుతుందా మీ సైడ్
ఆ లే ఆ మొన్నా ఆ ఇంతక ముందు అంత ముందు ఫోన్ చేసినావు కదా
ఆ చేసాంట్రా ఏంటి ఏమైంది ఇప్పుడు
అదే అదే అంటే సిగ్నల్ లేదన్నప్పుడు ఫోన్ కట్ చేసినావు కదా
ఊ
అదే అప్పుడు బామ్మగారిని ఇంటికి తీసుకొచ్చినం అమే అప్పుడు ఆమెను ఇంటి తీసుకొస్తానేమో మంచిదేమో ఆమె మా ఇంట్లో ఈ రాత్రికి పడుకోమని చెప్తా గాలి వేగం ఇంకా పెరుగుతున్నట్లుంది బయట రేకుల చెడ్లన్నీ గడగడలా ఆడుతున్నాయి
అవునా అంతగానం అవుతుందా వాతావరణం చూస్తంటె ఈ రాత్రికి వానసలు ఆగేలాగ కూడా లేనట్టుంది కదా సిగ్నల్స్ కూడా పూర్తిగా వీక్ అయిపోతున్నాయి నీ నివాయిసు కూడా సరిగ్గా వినబడడం లేదు
అవునా నాకు కూడా నీ మాటలు కట్ అవుతు వస్తున్నాయి బహశా ఊర్ చివర ఉన్న సెల్ టవర్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటా
ఆ కావచ్చు ఒకవేళ సిగ్నల్స్ పూర్తిగా పోయినా కూడా కంగారు పడకు ఇంట్లోనే సూర చితంగా ఉండు రేపు ఉదయం వాన ఆగాక ఎలాగైనా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం
అలాగే నువ్వు కూడా జాగ్రత్త మా నాన్న కూడా నాతో వస్తున్నారు కాబట్టి ఏం భయం లే లేదు నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళ పక్కన కూర్చో నీకు భయమయితది గా బా వట్టి గనే
ఆవుంటనండి నిజంగానే భయం సరేగాని ఫోన్ మాత్రం ఛార్జింగ్ కూడా జాగ్రత్తగా దాచుకో ఎక్కువ వాడకు ఇప్పుడే ఆ అమ్మ్ అమ్మ పిలుస్తుంది గాలికి వంటింట్లోకి నీళ్లు వస్తున్నట్టు ఉన్నాయి నేను తున్నా
ఉ నా వాయిస్ వినిపిస్తుందా ఫోన్ ఇంకా కట్ కాలేదు సిగ్నల్ ఒక పాయింట్ చుప్పిస్తుంది ఒకటి అట్లా ఒక పుల్ల చూపేడతంది నాకు
ఆ వినబడుతుంది కానీ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఎందుకంటే ఒకటే పుల్లు ఉన్నాయి కదా బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా ఆమె ఏమన్నారు ఎలా ఉన్నారు
ఆమె ఏమన్నారంటే నువ్ ఎందుకు రాలేవ అని అడిగింది మా నాన్న అవునవును నువ్వుస్తావు అనుకున్నదట గాని నేను సరి ఆమెకి వచ్చిన షాక్ అయింది పోయేసరికి భయపడుకుంటూ ఒక మూలను కూర్చొని ఉన్నారు కిటికీలోంచి అప్పటికే అల ఇంట్లో మొత్తం నీళ్లు వచ్చేసినాయి గానీ అంతా ఇట్ల కూడా నిన్ను అడిగిందంటే నువ్వంటే ఎంత ప్రేమని అర్థం చేసుకో
నిజమే కదరా అయ్యో మరి ఇప్పుడామే ఇంటికి తీసుకొచ్చారా లేదా
అసలు తీసుకొద్దాం అనుకున్నాం కాగాని ఆమె అసల్ని నేను రానే రాను నేను మీ ఇంటికి వస్తా అన్నాడు మొత్తం తడుతవు అమ్మయి ఇడ అంట కూడా అయినా సరే నేను వాళ్ళ అచ్చినంకనే కాని వాళ్ళస్తారు నాకోసం నాకు తెలుసా అని మొత్తం మీ నమ్మకం అంతనే ఉంటా అన్నగాని ఇక మా డాడీ తిట్టి ఆమెను గొడుగు కింద పట్టుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడే ఆమెకు పొడిగున్న బట్టలు ఇచ్చి మంచం మీద కూర్చోబెట్టం అమ్మ వేడివేడిగా అన్నం పెడుతుంది
అబ్బా చాలా మంచి పని చేసావు రా ఇప్పుడు నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది అప్పటి నుంచి అబ్బా బామ్మ గురించి ఆలోచిస్తున్నా ఇక్కడ మా ఇంట్లో కూడా వంటి ఇంట్లో పడుతున్న నీళ్ళ కింద అమ్మ ఒక గిన్నె కూడా పెట్టింది నాన్న టాచ్ టార్చ్ లైట్ పట్టుకొని ఇళ్లంతా తిరిగి చూస్తున్నారు ఎక్కడైనా ఏదైనా ఉందేమో అనేసి
మరి నువ్వేం చెతానవు బజ్జులు తింటానావ బయట గాలి కొంచెం తగ్గినట్టు ఉందా లేక ఇంకా అలాగే ఉందా
ఆ నిజంగా చెప్పాలంటే బజ్జీలే తింటున్న మా అమ్మ ఈ వర్షానికి మంచి వేడి వేడి బజ్జీలు అవ్వే తింటున్నా గాలి కొంచెం తగ్గింది గాని వాన మాత్రం చాలా పెద్దగా దారులు దారులుగా పడుతుంది రోడ్డు మీద కాలు మోకల దాకా నీళ్ళు వచ్చాయంట మా ఊరి చివరిన ఒక కాలువ ఉంది కదా అది నిండిపోయిందంట పక్కింటి వాళ్ళు చెప్పారు
బాబోయ్ మా ఊర్లో కూడా అదే పరిస్థితి అలాగే ఉంది విధి దీపాలన్నీ ఆరు హు ఆరిపోయాయి ఊరంతా నల్లని చీకటిగా ఉంది కేవలం ఇళ్లలో వెలుగుతున్న క్యాడిల్ ల్స్ ఎమర్జెన్సీ లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి
అవునుడా ఈ టైమ్ లోనే పల్లెటూరు ఆ అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు మా నాన్న కూడా ఇప్పుడే టౌన్ లో ఉండే వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి అడుగుతున్నారు అటువైపు వాతావరణం ఎలా ఉంది ఇక్కడైతే వర్షం వస్తుంది అనేసి చెప్తున్నారు
మంచిది రా మా ఇంట్లో బామ్మగారు ఇప్పుడే కొంచెం కోలుకొని మీరు వచ్చి నన్ను కాపాడారు లేదంటే నేను ఏమైపోయేదన్నో వాడు వస్తాడునుకున్నాను కాని రాలేదు అని ఏడుస్తున్నారు నాకు చాలా బాధేసింది నువ్వు అట్ల చేసినందుకు కానీ నేనైతే టైంకెళ్లినందుకు సంతోషంగా కూడా ఉంది
అయితే నువ్వు చాలా గ్రేట్ లేరా నేను రాలేదు లేక నువ్వు వెళ్ళావు కాద నువ్వు గ్రేట్ వానా మనకి ఎంత మంచి గుణపాఠం నేర్పించింది కదా మనకంటే నీకు కూడా నేర్పించింది కనుక ఈ ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థంమవుతుంది
ఉ నిజం ఇప్పుడే మా నాన్న రేడియో మళ్ళీ ఆన్ చేసాడు మా డాడీకి అది అంటే బాగా ఇష్టం అన్నట్టు ఫన్ తీరం దాటడానికి ఇంకా కొంచెం టైం పడుతుందంట కాబట్టి అర్ధరాత్రి వరకు వాన ఇలాగే ఉంటుంది అనుకుంటా
అవ్ నా అయి ఇద్దరం ఫోన్ పక్కన పెట్టేసి ఇంట్లో వాళ్ళతో కూర్చుందాం రా బ్యాటరీ కూడా పూర్తి అయిపోతే మరీ కష్టమైపోద్ది
కరెక్ట్ నా ఫోన్ లో ఒక పది శాతం మాత్రమే ఛార్జింగ్ ఉంది నేన్ఫోన్ లో ఓ డాటా ఆపేసి మరి పక్కన పెడుతున్నాను సోల్ పక్కన కొంచెం ఆపేస్తే
సరే రా జాగ్రత్త బామ్మగారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి రేపు ఉదయం వా వాన తగ్గాక సిగ్నల్స్ వస్తే నేను మళ్ళీ కాల్ చేస్తాలే
కాలేష్ ఏమ ఏం చేస్తా ఆడుండి బామ్మని చూసుకో చూసుకో మను వచ్చి చూసుకుంటే అయిపోవు కదా
అదే అడుగుతాన్రా బామ్మని ఎలా చూసుకున్నారు? బామ్మ ఎలా ఉంది, మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయ్ వర్షం
నువ్వు వచ్చి చూసుకుంటే అయిపోవు కదా మరి బామ్మను నువ్వు అచ్చి చూసుకుంటే అయిపోవు మరి బామ్మను
నేనే వచ్చి చూసుకునేదా
ఉమ్ సరే ఉన్నోళ్ళని అయితే మీ ఇంట్లోళ్ళు అందరిని అయిత్ జాగ్రం జాగ్రత్తగా ఉండమని చెప్ప్ ఫస్టు
వాళ్ళు ఎలాగో జాగ్రత్తగనే ఉంటారులే మా నాన్న కూడా ఇందాక న్యూస్ లో చూసి ఆ వర్షాలు ఇవన్నిటికీ భయపడిపోతున్నారు
ఉమ్ సిగ్నల్ పూర్తిగా కట్ అయిపోయేలా ఉంది, నీ వాయిస్ లోగా వస్తుందా?
ఆ అవున్రా చాలా దూరం నుండి మాట్లాడుతున్నట్టుగా ఉంది, అయినా పర్లేదులే నా వాయిస్ నీకు విన పడుతుంటే చాలు
అవునవును కోకిల గొంతు కొంచెం కొంచెం వినబడుతుంది మా అమ్మ ఇప్పుడే బామ్మగారికి వేడన్నం పెట్టింది అమె తింటూ నాతో మాట్లాడతుం అవసరామా తినోచ్ గా ఫస్టు
అవునా బామ్మగారు ఏమంటున్నర్రా? ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉన్నారా?
ఆ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు వచ్చి నన్ కాపాడారు లేదంటే ఈ వానకి మా ఇల్లు ఏమైపోయేదో అని నా కాళ్ళు పట్టుకొని దీవిస్తున్నారు
అయ్యో పాబం వింటుంటేనే నాకు ఉ
ఉమ్
అలా ఎందుకు బాధపడుతున్నారు పాపం నువ్వు కాపాడిన అందుకు చాలా సంతోషంగా ఉందనేసి అట్లా చెప్పొచ్చుగా నువ్వు నిజంగా చాలా మంచి పని చేసావు మా ఇంట్లో కూడా నాన్న ఇప్పుడే కిటికీలన్నీ గట్టిగా వేశారు
అవును మీ వైపు గాలి వేగం కొంచెమైనా తగ్గిందా మరి? ఇక్కడ మాత్రం చెట్ల కొమ్మలు ఊగుతుంటే నాకు ఘోరంగా భయం అయితుంది. నేను ఘోరంగా వనుకుతున్నా
లేదురా గాలి కొంచెం తగ్గింది గాని వాన మాత్రం అస్సలు తగ్గట్లేదు దారల్ దారల్ ల్ గా పడుతుంది
అవును మా ఊరి చెరువు నిండిపోయిందని, ఇప్పుడే పక్కింట అన్న వచ్చి నాన్నతో చెప్పాడు. కట్ట దేగకుండా ఊరి పెద్దలంతా అక్కడ కాపలాగాస్తున్నారంట.
బాబోయ్ అయితే చాలా ప్రమాదం కదా, మీ నాన్న గుడా వెళ్తున్నారా ఎండ్ ది
ఆ లేదు మా నాన్న ఇంట్లోనే ఉండి, బామ్మగారిని చూసుకుంటారంట. ఇగ ఊర్లో ఉన్న బాయ్స్ అందరు ఎట్లా ఖాళీగా ఉంటారు కాబట్టి, టార్చ్ లైట్ పట్టుకొని చెరువు దగ్గర్ కేళ్లార్ ఆల్రెడి.
చాలా మంచిది. ఈ టైమ్ లో అందరూ కలిసికట్టుగా ఉండాలి, మన ఊర్లో కూడా రోడ్ డ్డు మీద, పడిపోయిన ఒక చిన్న కరెంటు స్తంభం యువక్ యువకులంతా కలిసి తీసేసారు.
అవునా చాలా గ్రేట్ రా, మన గ్రామాల్లో ఈ ఐక్యత ఉండటం వల్లనే కదా ఎంత కష్టాలు ఓచ్చినా సరే తట్టుకోగలుగుతున్నా.
నిజాంగా సిటీ లో అయితే, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు కానీ, మన ఊర్లో ఒకరికొకరు తోడుగా ఉన్ నిలుస్తారు.
ఇగ నువ్వయితే ఏం చేత్తన్నవ్ తీ, ఇంట్లో కుసోని బజ్జీలు తింటలేవా.
నాకు చుట్టుపక్కల బామ్మలు అలా ఎవరైనా ఉంటే నేను గుడా హెల్ప్ చేసేవాడ్ని. కానీ మా చుట్టుపక్కల ఎవరు లేరుగా, అందరు మంచిగానే ఉన్నారు.
అబ్బా నీ గురించి నాక్ తేల్వదా, ఉన్నా గుడా పోతే పోనీ అని, నా బజ్జీలు వేడి వేడి తింటా అని కూసుంటావ్.
ఏ నేనాట్ట ఆలోచించినాబ్బా ఎందుకట్లాంటవ్, నేన్ మంచిగానే ఆలోచిత్త. హెల్ప్ చేయాలనే ఉంటది నాగ్గూడ.
అవునావును మస్తు ఉంటంది. నా ఫోన్ లో ఛార్జింగ్ పది శాతానికి పడిపోయింది మరి.
సర్లే అయితే మరి ఫోన్ పెట్టేయనా, కొంచెం ఛార్జింగ్ దాస్కో రేపటి వరకు.
అవునవును ఇప్పుడే ఫోన్ స్వి ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దామని అనుకుంటున్నా ఇగ. హలో ఆ
ఉంటాను, నేను గుడా ఇప్పుడే నా దాంట్లో గుడా ఛార్జింగ్ తక్కువ అయింది, నేను కూడా స్విచ్ ఆఫ్ జేసి, పక్కన పడేసి మా మమ్మీ వాళ్ళతో మాట్లాడుకుంటు కుసోవడం బెటరేమో.
ఆ సర్లే మారి రేపు పొద్దున వాన తగ్గిన తర్వాత ఆన్ జేస్తాను, అప్పటిదాకా ఆన్ చేయనయ ఇగ, ఎట్లా చ చార్జింగ్ ఉందనీ నువ్ అయితే నాకు ఫోన్లు గొట్టకు ఓకేనా.
ఉమ్ సరేలే రా, చెయనులే నేను నా దాంట్లో గుడా మరి అంత ఛార్జింగ్ ఏం లేదు, పది శాతం మే ఉన్నట్టుంది.
ఉమ్ మల్లొసారీ చెప్పవ్ బామ్మ గార్ నీ చూసుకోమని, ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోతది కదా. ఆ
నువ్ ఇలాగో చూసుకుంటావు కదా, మీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్ ఎలాగో చూసుకుంటావు, మళ్ళీ ఎందుకు చెప్పడం లే.
అ ఆ అంటే నువ్ ఫార్మాలటీస్ అప్పటి నుండి కంప్లీట్ చేత్తనవ్ గదా, ఈ ఇంత కూడా కంప్లీట్ చేత్తె అయిపోతాదని. ఆ
ఆహా కంప్లీట్ చెయాలా అయితే, పర్లేదులే నువ్ చూసుకుంటావ్, నీకు చెప్పాల్సిన అవస రం లేద్.
సర్లే, బామ్మగారిని మేం మంచిగా చూసుకుంటాము ఓకేనా ఉమ్ బాయ్.